హలో
ఆ
ఎప్పుడు వినిపిస్త స్తుంది నీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
ఏమి చేస్తలేను మీరేం చేస్తున్నారు
ఏం చేస్తలేని పండుకొని ఉన్నా
నేను తింటున్నా తింటున్నా ఉమ్ మీరు నేనా ఉప్మా తింటున్నా
అవునా
మీరు తిన్నారా
తినలే అవి కాాల అయిపోయినాక తింటా ఏం చేసి
ఎంది
హలో
ఆ చెప్పండి వినిపిస్తుంది
హలో
వినిపిస్తాలేదా ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది నీకే వినిపిస్తాలేదు
నీ వాయిస్ బ్రేక్ అయితుంది పొ
అవును నాకైతే మస్తు క్లియర్ గా అనిపిస్తుంది కదా
హలో
ఆ వినిపిస్త లేదా
అక్క వినిపిస్త లేదూ
ఓకే ఓకే చెప్పండి ఏం చేస్తున్నారు.
ఏం లేదు మీతోనే మాట్లాడు
అవునా ఇంకేంది మరి
ఏం చేస్తున్నారు మీ మమ్మీ ఏం లేదు మీ మమ్మీ గారు ఏం చేస్ స్థన్నారు.
ఏం చేస్తలేదు కూర్చొని ఉంది. ఆ
ఉప్మా ఎట్ల ప్రిపేర్ చేసిండ్రు మీరు
ఉప్మానా
హల్లో
ఆ ఇగో ఎట్లా అంటే పచ్చిమిర్చి ఉల్లిగ